ఆ ఏం చేస్సున్నరు.
హాయ్ బాఉన్నారా.
ఆ బావున్నాం మీరెలా ఉన్నారు.
బావున్నం.
పిల్లలు బాఉన్నారా.
ఆ బాఉన్నారండి. తిన్నారా
తిన్నావ్ ఇప్పుడే తిన్నాం కూచ్చున్నం ఇంకా మీరేం చేస్సున్నారు మి పాప ఏం చేస్సుంది.
ఏం జెట్ల అండి స్కూల్ కెళ్ళింది. పిల్లలు ఉ రా మీకు నర్సరీ అండి పాప బా బొన్నాడు ఆడుకుంటున్నాడు.
అవునా అ నాకు ఒక్కడే బా బు ఎల్కేజి జవుతుండు.
అవునా ఎల్లెరా స్కూల్కి
లేదు మేమే
అవునా ఇంతముందు ఎక్కడ ఉండేవాళ్ళండి.
సిటీలో ఉంటం ఇప్పుడు కూడా సిటీలోనే ఉంటాం గానీ పండగ చేస్కోనికి వచ్చ్నం.
అవునా తిన్నారా ఏం వంట జెశారు.
పప్ చ్చార్ చేస్నం.
అవునా మేము ఈరోజు స్ చ్చేపలు వండా మండి.
అవునా ఆ
నెట్ల వండుతారు మీరు చేపలు
ఆహ నాక్ వొండనికి రాదు, మ య్న వండుతడు. ఏమన్నా చికెను, మటన్ ఒక్కటె ఆ చేస్ సమేత అవన్నీ ఏస్తా ఫ్రిష్ కర్రీ ఒక్కటే కొంచెం అంత పర్ఫెట్ట్ గ రాదని చెయ్యను.
నౌవ్ నా
విలేజ్ లోనే ఉంటారా మీరు
ఆ విలేజ్ లోనే ఉంటామండి.
ఉహు ఇంకా ఏం జెస్సరు ఎండలు ఎట్లున్నయ్ ఇక్కడ
బాగానే ఉన్నాయి మీకు సిటీలో దగ్గర దగ్గర కిల్లులు ఉండే మీకు తెలీదు గాని మాకైతే బాగానే తెలుస్
అట్ల అసలే లేదు అక్కడ కూడా ఫుల్ ఎండ తగులుతది ఇంక అగడ్ ఎళ్తది ఇక్కడన్న చెట్ ఇట్లుండి నీడ దాక్ తది గని ఆడ అసలు నీడ ఉండదు చెట్ ఎట్లుంటవ్
మేము చల్లగనే ఉంటది అనుకుంటున్నా
ఏమంత ఉండదు ఎండ తాక్తది మస్ కొడుతది ఎండ ఇగ ఆఫ్టర్నూన్ స్కూల్ కి ఎళ్ళి తీసుకొసాంకి మొఖం మీద మంట పుడుతది ఇగ ఎండ
వామ్మో అసలు ఆ ట్రాఫిక్ లో అట్ టు ఇటు వామ్మో చాలా గోరం అండి ఇది అయితే
అవును చాలా ఉంటాయి ట్రాఫిక్స్ ఉంటాయి వెదర్ కూడా అంత మంచిగ ఉండదు అక్కడ
ఊ అన్నిటికి బిల్లేేనా అండి వాటరు అవి ఇవి
ఆ బిల్లే
వాటరు కరెంటు ఇవన్నీ ఇక్కడ ఫ్రీ ఉన్నాక ఎందు కెళ్ళారండి మరి
నుంచి ఇగ అక్కడే ఉంటాం కాబట్టి ఇగ అక్కడే ఉన్నాం ఆ ఇగ అక్కడే అలవాటు నా చిన్నప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ అక్కడే ఉండేది ఇ పెళ్ళ అయిన గుడ ఇగ హస్బెండ్ డ్యూటీ అక్కడే ఉంటది కాబట్టి ఇగ అక్కడే ఉండేది
అవునా ఏమన్నా అప్పలు చేస్తా ఆ మా వారు కరెంటు డిపార్ట్మెంట్ లో చేస్తారండి
అవునా
ఊ ఏమన అప్పాలు చేసారా మరి పండుగకి
ప్పులంటే ఏం చేసుకోలే ఏదో వచ్చి అట్లా చేసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చినాం
అవునా ఏం పండగ చేస్తారండి
ఉప్పలమ్మ పండగ
అవునవును
ఊ మీగుండ ఉప్పలమ్మ
ఆ లేదండి
ఊ
ఊ ఎట్ల ఆడ్ ట్ట కోసారా
ఆ యాటనే కోస్తాం మాకు అడవిలో ఉంటది అక్కడికి అన్ని సామాన్ తీసుకెళ్ళి
బాయి దగ్గరనా
ఆ బాయి దగ్గరే
ఉహుమ్ ఎన్ని ఎన్ని ఇయర్స్ కి ఒకసారి చెస్తా సరే అండి ఆహా అంటే ఒక మధ్యలో ఒక ఇయరే ఉండదు అంతే
టరేగా
ఉమ్ ఫైవ్ ఇయర్స్ అంటే బాగుం ఏమో ఇంకొంచెం
గ్యాప్ ఉంటది అవును నో ముందు వన్ ఇయర్ దాటి వన్ ఇయర్ అట్లా పెట్టుకుంటాం
ఉమ్ ఏమన్నా స్నాక్స్ చేస్తారా పిల్లలకి
ఉమ్ స్నాక్స్ అంటే ఏముంటాయి ఏ గినేతో పెట్ కింది మొత్తము ఎం తింటారే ఇళ్ళు చిప్స్ అవి అలవాటు పడోళ్ళు ఈ మంచి ఫుడ్ తినాల అంటే తినరు
ఉమ్ మీ సిటీలో ఉన్న వాళ్ళు అట్లానే ఇంకా కొనుక్కు తినడాంకి అలవాటు పడిపోతారు మా దగ్గరనే ఇంకా మంచిది బెస్ట్
అవును
ఉమ్ ఎటు సైడు మీది పల్లెటూరు
మాది ఇక్కడే ఉంటది కుండపల్లి దగ్గర
ఆహా
హమ్ మీదిగా అక్కడేనేమో నంబర్ పంపినా మా దగ్గర ఆ
ఉమ్ ఫ్రెండ్స్ సో మేమంతా
అవునా చెప్ప ప్పింది నేన ఒక్కదాన్న ఉంటా ఇక్కడెవ్వరు ఉండరు నాకు ఇంకా ఇది కూడా అదే చెప్పింది ఆ
మంచిగా మాట్లాడుకుంటాము
అవును ఆ అదే లే సిటీలో అంటే ఎంత ఏముంటారు మా ఫ్రెండ్స్ కూడా ఉంటారుగానీ అంత దగ్గర దగ్గరగా రాలేము పోలేము ఎప్పుడో ఒకసారి అయితే సర్లే కలుస్తాం మొన్న హోలీకిి కలుసుకున్నాం
అవును బాగా ఆడారా హోలీ కున్నాం.
ఉమ్ మంచిగ్నే ఆడతరు ఇంకా ఊర్లల్ల కూడా.
అవును మంచిగా ఆడుకుంటాం, పిల్లలు ఉంటారు. పోతే మేము కూడ చిన్న పిల్లల్లానే ఉంటాం. ఆ అసలు చిన్న చిన్న పిల్లలే కని ఎవరు అంతా అనుక్ కోరు ఏం, ఆడుకుంటాం మంచిగనే.
ఉమ్, అట్లనే ఉండాలి. ఈ మా ఫ్రెండ్ ఒకతే ఉంటదీడ, మా ఫ్రెండ్స్ ప్పుడు అందరి మ్యారేజెస్ అయిపోయినయి, ఇగ దూరం దూరం వెళ్ళిపోయిర్రు. ఒక్కిద్దరు మాత్రమే ఇక్ క్కడున్నం. ఇంగేమి ఇద్దరమేగ కల్చుకుంటాం.
ఉమ్ హు, మంచిగ లైఫ్ అనేది ఎన్ జాయ్ చేయాలి కదా అండి? ఉన్నన్ని రోజులు
అంతే.
ఇంకా అండి?
ఉమ్, చెప్పాలి ఇంకా ఎం చేస్తుంటరు? ఊర్లో, మిషిని గిట్ల ఏమన్నా వచ్చా మిక్? కొ వర్క్ ఏం చేస్తరు మీరు?
ఆ మిషన్ వచ్చు అంటే, జస్ట్ పాపకి గుడతా అంతే.
ఆ చాలు, ఆ పాపగ్గుట్టిన కూడ ఒక్క ఫ్రాక్.
ఆ పాపకి గుడతా అంతే. మిగతా టైమ్లో ఫ్రెండ్స్, ముచ్చట్లు అవ్వే సరిపోతయి పని.
ఆహ
దో కటి నడుస్తూనే ఉంటది ఊర్లో.
నేన్ షాప్ లో చేస్తా, ఆ బట్టల షాప్ లో.
క్కడ హైదరాబాద్
హైదరాబాద్ లోనే త్ర్రి వరకే చేస్తా, తర్వాత్ త, మా బాబుని తీసుకొని వచ్చి ఇంటి దగ్గరే ఉంటా ఇంకా.
ఉమ్ హు, అట్లా బానే ఉందండి టైమింగ్స్? మంచిగనే ఇచ్చిన్
ఉమ్, ఫైవ్ తౌసండ్ ఇస్త్ తరు
అవునా! మంచిగనే ఉంది అట్ల త్రీ వరక్ కంటే ఇటు బాబుని మిస్ కావు. తను నిన్ను మిస్ గాడు. పని పనే జరుగుతద్ ది ఎన్నింటికిళ్తావ్ మరి ఎళ్లడం
ఎల్లడం టెన్ థర్టీ
టి మనిషనా ఉంద అసలు ఇంకా
ఉం ఏదో ఇగ అట్లా
ఏ షాపింగ్ మాల్ అండి
ఆ మాలు కాదు మామూలు చిన్న షాపే బట్టల్ షాప్
ఆహా
పెద్ద పెద్ద మాల్స్ అంటే మనకి టైమింగ్స్ సెట్ కావులే ఎయిట్టు నైన్ వరకు ఉండాల్సస్తది
ఇది బాగానే ఇచ్చారు మంచి టైమింగ్స్
ఆ
ఉం సెట్ అయ్యేలాగా
మీ బాపేన్నింటికి వస్తది స్కూల్ కేళ్ళి మీ బాబు
ఫోరుకొస్తది పాప బాబు చిన్నోడే వన్ ఇయరు
ఆహా
అ బాబే చిన్న పాపె పెద్ద
ఉం ఇంకా మీ ఊర్లో మంకీస్ ఉన్నాయా బాగా
ఆ ఉన్నాయి ఒక మామిడి చెట్టు ఉంది దానికయితే మొత్తం కతం చేసినయి కోతులు
అసలు పూత రావడమే ఆలస్యం పిందల కాంచి దెంపి పడేస్తున్నాయ్
ఆ కింద పడేయడమే అవి కూడా తినడం లేదు ములక్కయ చెట్టు ఉంది దాని పక్కకి దాన్ని అన్నిీ అవి ఏంటంటే ములక్కయి అవి కొమ్మలు ఉట్టిగనే విరిగిపోతాయి
అవును లేతగుంటాయి కాబట్టి తొందరగా విరిగిపోతయి
ఉం విరిగిపోతున్నై అట్లా
ఉం
అట్లా చానా ఇబ్బందయే మొ త్తం ములక్కయలంతా పూత చాలా ఉండేది అసలు చెట్టు నిండా
అదే అది అది అసలే సన్నగా ఉంటది కోతులు ఎక్కి ఎగురుతై ఏడుంటాయి అస లుండనే ఉండవ్ ఇంకా ఊపుతై ఎక్కి మాకు జామ చెట్టు ఉంది గాని ఈ గా ఒక్కకాయగుడా ఒది
మీగ్గుడ కోతుల బానే ఉం
ఆ మస్తు కోతులుంటాయి బయటే కూర్చొం తిన్లేమ్ ఉం తింటే మ మనుషుల మీది కే అసల్ ఎగబడి పోతున్నాయి కోతులు
అవునా మా సైడ్ ఏమట్లా రావు మీరు బానే వీల్ బానే వీలు పడుత వస్తుందండి రేపు పండుగ అంటున్నారు ఇప్పుడు
ఇంకేం చేసాం టైం ఎక్కువ లేదని చెప్పింది మా సిస్టర్
వున్నా వున్నా సే అండి ఏం కాదు మంచిది కదా ఉ
క ఇద్దరు అయిందిప్పటికి మ్మ్
ఒకరికి ఫోర్ కాల్స్ చేయాల్ అండి
అదే ఇగ ఇప్పుడిప్పుడే గదా చేస్తా ఇంగ టైం ఇంగ రేపనుంచి ఇగ అస్సల్ గుండదు ఇగ ఇంగ అస్సలు టైం దొరకదిగ నాకు.
మ్మ్ నైట్వర్ చేయండి ఏం కాదు ఖాళీగానే ఉంటాం గదా
మ్మ్ నాకుండదు కదా అది ప్రాబ్లం. ఆ ఇన్ని రోజులు కాలిగనే ఉన్నా అప్పుడేం రాలేదు ఇప్పుడు సడన్గా వచ్చేసరికి
ఆ ఏదైనా అన్ తే అండి ఒక బిజీ పని ఉందనుకో అప్పుడే ఇంక్ కోట్ వస్తా ఉంటది. ఖాళీ ఉన్నప్పుడు ఏవి రావు ఊ కొత్త బట్టలు తీసుకున్నారా? పిల్ బాబుకి మీకు దశ ఉగాది కి
ఉగాదికి ఇంకా షాపింగ్ ఏమి చేయలేదు ఇంకా, మళ్ళీ వెళ్తాం కదా సిటీకి అప్పుడు చేస్తా.
అవునా
అ
ఉ హు మరి ఉగాది టైమ్ ఉంది గా ఎళ్తారా ఉ
ఆ ఎళ్ళిపోతాము ఇంకా లేదు మండేగయి పోగానే ఎళ్ళిపోతాం సిటీకి
ఏం చేస్తారు మీ వారు
పెయింటర్
ఉ
హూ పెయింటింగ్ వర్క్ చేస్తుంటారు హు చైతన్య స్కూల్
మ్మ్ హు
నువ్వు చాల మందున్నారు అక్కడ. తెలిసిన వాళ్ళు, అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళందరు ఒక దగ్గరే ఉంటాం. హ్మ
ఇంకా అన్ని ఫ్రూట్సూ. ఆ ఇక్కడ అం టే ఉం నా లేర్ రండీ మా అందరూ కొంచెం సిటీ లోనే ఉంటారు. మా ఆయనకి ఇక్కడ జాబ్. గద కరెంట్ జాబా అనేస్ సి మేము ఇక్కడా అత్తయ్య వాళ్తోనే కలిసి ఉంటాము.
క్కడ ఉండుడే మంచిది. ఏ టెన్షన్ ఉండదూ హాయిగా అందరితో కలిసి ఉండొచ్చు. ఆ అక్కడ వాటర్ బిల్లూ, కరెంట్ బిల్లూ. రెంటూ ఈ యన్నీ గట్టాల్, మళ్ళీ ఏదైనా కొనుక్కోవాల్సిందే ఇక్ ఇక్కడా ఏదన్న ఒకటి ఊర్లల్ల పొలాల్లోక్ పోతే దొరుకతనే ఉంటయ్.
ఆ మాకూ అత్తయ్ వాళ్ళతోనే ఉంటం. వాళ్ళే చూసుకుంటర్ మొత్తం మమ్మల్ని. మా బావ వాళ్ళు సంగారెడ్డిలో ఉంటరూ, అక్కడ గవర్నమెంట్ జాబు.
ఊహూ మంచి వాళ్ళే సెటిల్డ్. ఊ ఆ అదే మంచి ఫ్యామ్ మిలీ ఇప్పుడు సెటిల్డూ, నార్మల్ ఫ్యామిలీ.
ఊ అవునండి. అ
హ్మ సరే ఇంకా ఉంటున్నా. బాయ్